హలో
హాయ్ మా
య హాయ్
ఎలా ఉన్నారు
యా గుడ్ మీరు
ఏంటి కఫ్ వస్తుంది ఏమనా ప్రాబ్లమా
యా కొంచెం కాఫ్ ఉంది
ఓకే మెడికేషన్ వాడుతున్నారా మరి
యా వాడుతున్నం
అవునా సుకుంటారు మెడికేషన్ మెడికేషన్ ఏం వాడుతున్నారూ
ట్యాబ్లెట్స్ సిట్రిజన్ వాడ్తా
ఒకే అవ్ వెంటనే తగ్గిపోతుందేమో గదా మీకు
ఆఆ తగ్గిపోతది వండేలో
ఒకే ఒకే అంటే డాక్టర్ సజెషనా లేదంటే ఆ మీరు రెగ్యులర్ గా వా అడుతారు కదా
రెగ్యులర్గా వాడేదే రెగ్యులర్గా వాడేదే ఏ నేను రే రెగ్యులర్గా వాడేదే
ఓకే ఓకే సో ఈ మధ్య షాపింగ్ ఏం చేశారు
షాపింగ్ ఈ మధ్యనా చేసా ఒక లెహంగా కుచుకున్నా
ఓకే
మ్మ్ రెడ్ కలర్ గోల్డ్ కాంబినేషన్
ఓ కలర్
కలర్ రెడ్విత్ ఆ రెడ్ విత్ గోల్డ్
ఓకే ఓకే వేసుకున్నారా మరి
ఆ లేదు లే వేసుకోలేదు వేసుకోవాలి ఫంక్షన్ ఉంటే చూస్తా అప్పుడు చేసుకుందామని
ఓకే ఫంక్షన్ వేర్ కుట్టిచుకున్నారా
యా ఫంక్షన్ వేర్
ఓకే అంటే ఫిట్టింగ్ అది సరిపోయిందా మరి ఒకసారి కూడా వేసుకొని చూడ్లేదా అసలు ఇంతవరకి
ఆ ఫిట్టింగ్ మొత్తం కరెక్ట్గానే ఉంది
హ్మ్
బాగుంది ఫంక్షన్ ఒక త్రీ డేస్లో ఉంది అప్పుడు వేసుకుందామని
అవునా ఎవరి సెలెక్షన్ మీదా మదర్ దా
మదర్ది మొడల్ నాది
ఆహ ఎలా స్టిచ్ చెయ్యాలి అనేది డేసిషనా కలర్ కాంబినేషన్ మాత్రం మదర్ తీసుకున్నారు ఓకే అంటే మోస్ట్లీ మీకు డ్రెస్సెస్ ఎవరు తీసుకుంటారు మమ్మీ తీసుకుంటారా మీరే తీసుకుంటారా ఎలా
కుంటారు
ఓకే చూసింగ్ మొత్తం అంతా కూడా
ఆ చూజింగ్ మమ్మీ యా
సో మీకు మీ మమ్మీ తీసుకున్నవి నచ్చుతాయన్నమాట అయితే
ఆ నచ్చుతాయి
కలర్ కాంబినేషన్స్ అంటే మీకు ఏ కలర్ అంటే ఇష్టం ఎక్కువగా
నాకు బ్లాక్ ఇష్టం
ఓహో ఎందుకు బ్లాక్
మమ్వి నాకి కొంచెం అట్రాక్టివ్గా ఉంటాదది
అవునా అంటే బ్లాక్ వాడ్తే ఆ కొన్ని డివైన్ ప్లే స్ కేళ్ళినప్పుడు టెంపుల్స్ కేళ్ళినప్పుడు బ్లాక్ యూస్ చేయకూడదు అంటారు కదా
ఆ
అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవా మీకు
సెంటిమెంట్స్ నమ్మకం ఉంటే చాలు సెంటిమెంట్స్ తో పన్లేదు మనకి
ఓకే సో ఈవెన్ టెంపుల్స్ కి కూడా మీరు బ్లాక్ వేర్ చే వెళ్తారన్నమాట అయితే
టెంపుల్స్ అంటే పేరెంట్స్ మాట వినాల కాబట్టి బ్లాక్ ఏసుకోను
ఓకే ఓకే
యా
సల్ మీకు కల్చర్ పైన ప్యారెంటింగ్ పైన రెస్పెక్ట్ ఎక్కువ అని అర్థం అవుతుం
యా యా
ఇట్స్ వెరీ గుడ్ థింగ్ కదా ఇంకా ఫ్రెండ్స్ కూడా అలాగే ఉంటారా
ఫ్రెండ్స్ అంటే నాది చిన్న సర్కిల్ అనమాట
ఆహా అంటే ఎక్కువ ఫ్రెండ్స్ లేరా
ఎక్కువ ఫ్రెండ్స్ ఉండారు గొడవలైతయ్
అవున అదేనికి గొడవపడుతారు
అంటే వాళ్ళ బిహేవియర్ నాకు నచ్చదు చాలా సెల్ఫీష్గా ఉంటారు కదా
ఓకే అ గుర్తు కద అలా సేర్ఫీష్గా
యా అవసరానికి యూజ్ చేసుకున్నప్పుడు నాకు వాళ్ళతో పని లేదు అందుకే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయను
ఓకే ఓకే సో వాళ్ళు కూడా అలా ఉండడం కరెక్ట్ కాదు
ఆ అందుకే వాళ్ళతో మాట్లాడడం మాట్లాడట్లేదు అసలు
అయ్యయ్యో నాకు డ్రెస్సెస్ తీసుకోవడంలో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాషన్ అంటే ఆ ఒక మెటీరియల్ తీసుకుంటే ఎలా స్టిచ్ చేయ్యాలి ఏ టై స్ స్టిచ్ చేస్తే బాగుంటుంది అనే టైప్ లో ఆలోచిస్తూ ఉంటానన్నమాట అండ్ నాకు ఇష్టమైన కలర్స్ కూడా వచ్చేసి ఎమరల్ గ్రీన్ ఎట్
ఓకే
ఆ కల్లర్ కనిపించింది అనన్ అంటే అస్సలు నేను ఇంకా ఏమి ఆలోచించకుండా తీసేసుకుంటాను
ఓకే
మీకు ఎవరాల్ గ్రీన్ ఇష్టమేనా
ఆ ఇష్టమే
ఏమన్నా డ్రెసేస్స్ ఉన్నాయా
యా టూ ఉన్నాయ్ అనుకుంటా టూ ఉన్నాయ్ టూ ఉన్నాయ్ ఒకటి లాంగ్ ఫ్రాక్ ఉంది ఒకటి లెహెం గా ఉంది
ఓకే
యా
సో ఇంకా మీకు శారీస్ అంటే ఇష్టమేనా మరి
యా సారిస్ ఇస్టమే
ఎప్పుడన్న కట్టుకున్నారా
మ్ కట్టుకుంటా అక్కేషన్స్ కి ఐన యాకేషన్స్కి ఫెస్టివల్స్కి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఫొటోస్ దిగడానికి కట్టుకుంటా
ఓ ఇదేదో బాగుందే సరిసన్నీ మమ్మవేనా
ఆ మమ్మీ రీసెంట్ గా నేను ఒక శారీ కొనుక్కున్నా ఓనంకి
ఓ సో ఇట్స్ యుర్ ఫోర్ట్ సారి అన్నమాటా
యా ఇట్స్ మై ఫస్ట్ సారీ
సో కట్టుకున్నారా మరి ఓనంకి
యా కట్టుకున్నా
ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఓనం?
ఉమ్ గుడ్
అంటే ఏం చేస్తారు ఓనంకి
ఏముండదు అది కేరళ ట్రెడిషన్ కాబట్టి వాళ్ళు డ్రమ్స్ వాయిస్తరు. సాంగ్స్ పాడతారు డ్యాన్స్ అంతే
ఓకే ఇంకా రంగోలీ కూడా వేస్తార అనుకుంటా కదా.
ఆవున్ నాకంతా ఐడియా లేదు అది జస్ట్
ఆ చాలా ఫ్లవరీ రంగులీ వేస్ సార్ అని చెప్పేసి చూసా నేను సమ్వేర్
ఓకే
ఇంకా వాళ్లు ఎక్కువగా ఆ గోల్డ్ ట్రెడిషన్ తో ఉన్న శారీస్ వే చేస్తారు కదా
వైట్ వైట్ అండ్ గోల్డ
వైట్ అండ్ గోల్డ్ సో హాఫ్ వైట్ టెండ్ క్రీమ్ కాంబినేషన్స్
యా యా యా
మ్ ఇంకా తిన్నారా ఈరోజు ఏం చేసారు వంట?
ఈరోజు ఆమ్లెట్
ఓహో
యా
ఆమ్లేట్ కాంబినేషన్
అప్పు
ఆ నోరు ఊర్తుంది ఇప్పుడే
ఏడి
ఇంకా ఆవకాయి
నో నో నో
దాని కాంబినేషన్ లో ఇంకా ఆవకాయి కూడా ఉంటే సెట్ ఉంటుంది అసలు
ఉ బావుంటది.
యూ డోంట్ లైక్ చికెనా?
చికెన్ ఇష్టం అంటే ఇష్టం, మరి ఇష్టం కాదు అంటే ఇష్టం కాదు అంతే.
యాక్చులీ చికెన్ విత్ కాంబినేషన్ చాలా బావుం
యా బావుంటది ఇగ
ఇంకా ఆ కుర్మా విత్ పూరి యాక్చులీ మన సైడ్ అ ఆలుకుర్మ పూరి అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు. అండ్ కొన్ని స్టేట్స్ లో అయితే బఠానీ ఇం కర్రీ చేస్తూ ఉంటారు దాని కాంబినేషన్ లో. ఆ నేతేస్ స్కోల్ ఆ ఏదో అంటారు చోలే బటూరే
చోలే య మై ఇట్స్ మా ఫేవర్ట్ ఫు ఫేవరెట్ కర్రీ
ఆమ్ చోలి కూడా బావుంటుంది ఆలూ మటర్
చోలే బటూరి విత్ చపాతి నైస్ కాంబినేషన్
వెరీ వెరీ నైస్ కాంబినేషన్ సామీ
యా
సో టిఫిన్ ఏం చేసారు ఈరోజు?
టిఫిన్ ఈరోజు ఇడ్లీ.
దానికి నేను ఒక పేరు పెట్టను తెలుసా
ఏంటి ఫేషన్ పెడ్ ఆహా
ఎప్పుడు అనేది మా ఫ్రెండ్ చెప్తారు అలా ఆ నేనైతే డెబ్లీ అని పేరు పెట్టా
వై
అంటే రైమింగ్ వర్డ్ బాగుంది కదా అని
ఇడ్లీ దిల్నియా నైస్ ఇడ్లీ తింది
మీకు ఉగ్గాని తెలుసా
ఉగ్గాని నో ఐడియా లేదు చెప్పండి
ఆగాని వచ్చేసి మరమరాలు బరుగులు ఈవి పేరెక్కడన్నా విన్నారా
యా యా
వాటితో చేస్తారు ఆ చాట్ టైప్ కాకపోతే ఆ అవి కొంచెము ఎక్కువ థిక్నెస్ ఉంటాయి ఫుల్లుగా వాటర్ లో తడిపేసి మళ్ళీ ఆ వాటర్ అంతా పిండేసి కాసేపు పక్కన నుంచేసి ఆరబెడతారు సో దానితో అంటే తడిపిన బరుగులతో చేస్తారనమాట దానికి కాంబినేషన్ వచ్చేసి
ఉప్మా లాగా చేస్తారా
ఆ ఉప్మా లైక్ పోహా చేసుకుంటాంరు కదా
యా యా
అలా చేస్తారు
హు హ్
ఈసారి కలిసినప్పుడు మీకు నేను ఆ రెసిపీ నేర్పిస్తాను
ఆ నేను రేపు ఇంట్లో ట్రై చేస్తాలేండి
ఆ యూట్యూబ్ ఉంది కదా చూసి ట్రై చేయండి
యా యా
ఓకే హవ్ ఎ నైస్డే బాయ్ గుడ్ నైట్
మ్మ్ గుడ్ నైట్